హలో అక్క ఏం లేదు నిన్న నీకు మెసేజ్ చేసినా నువ్వు నైట్ రిప్లై కూడా ఇయ్యలే
నైట ఏమో చూడలేదు కావచ్చురా నేను పొద్దుని చూసినా అందుకే మెసెజ్ పొద్దున్న రిప్లై
ఆ నా ఫోన్ ఏమైంది. స్పీకర్ పెడతేనే వినిపిస్తుంది.
అవునా
ఆ అయితే నేను మా సిమ్ సిమ్ మా ఫ్రెండ్ ఫోన్ లో వేసుకు కానీ మల్ల అప్ నీ రీ ఇన్స్టాల్ చేసిన ఆమె కూడా చేసింది ఇట్ల నే ఇగ నా లాగిన్ చేసుకున్నా నేను అప్పుడు పాప రెండు కాల్స్ మాట్లాడుండే నా ఫ్రెండ్స్ తోనే ఆ నాకూ మిదే వేసు మేమల స్టార్టింగ్ ఇలా చేసేసరికి మళ్ళ ఇల్ల ఫస్ట్ నుంచి చూపిస్తున్నాయి. ఇ వీళ్ళు హాస్టల్ వెకేజ్ చేస్తారాట ఎల్లుండి. ఆ ఏ తొందర తొందర కంప్లీట్ చేద్దాం ఆనేషి
ఉహ్
ఏం చేస్తాన్నావు నువ్వు
లేదు
నువ్వు ఎవరి చేస్తున్నావ్ అస్సలు ఎవరి చేస్తలే
చేసినా ఒక ఇద్దరు ముగ్గురికి చేసినా
ట అంట ఎన్నీ టైమ్స్
ఎన్నీ టైమ్స్ ఫైవ్ టైమ్స్ చేసిన్రా బాబాయికి ఒకటి చేసినా హ్ ఇగ గువ్వే
ఎన్ని ఎన్ని డిమాండ్స్ మా
టెన్ మినిట్స్ కంప్లీట్ చేయ్యాలేదా
హ్
టెన్ మినిట్స్ మాట్లాడాలి.
హ్
హ్ టెన్ మినిట్స్ మాట్లాడినా
హ్
ఇగ రోజుకొకటి అట్లా చెత్తన్న రోజుకొకటే చెత్తన్న ఒకటే చెత్తన్న
ఏ చేసినప్పుడల్లా రెండు మూడు చేసి చేస్తే తొందర అయిపోతుదిగా అక్క
ఏ నువ్వు మా నువ్వు పది నిమిషాలు మాట్లాడా నేను పది నిమిషాలు మాట్లాడ మళ్ళీ నువ్వు ప పది నిమిషాలు
ఆ
అంత ఏ లేట్ అయితాంది
ఆ ఎవరు ఉంటలేరు ఎవరు లేరు అదే ప్రాబ్లం అయితుంది
ఎవరు లేరా
ఆ ఎవరు ఉంటారు అక్క ఎవరు లేరు ఇంకా వేరే వేరే ప్రాజెక్ట్స్ ఏమైనా పెడితే మంచిగుండు కా ల్స్ గాకుండా
అయితే మా ఫ్రెండ్ ఒకామె ఉన్నది గాని మరి మన డిస్టిక్ ములుగు డిస్టిక్ కాదు కదా ఆ చేయొచ్చా మనం ఎవరికి చేసినవ్ వాళ్ళకి ఓకే అయిందా అని చెప్పి నే మెస్ పెట్టిన నీ ను
ములుగు డిస్టిక్ కాకుండా మనం ఒక ఆమె ఫ్రెండ్ అయితే చేస్తుంది మారామె తే మరేమో ఆ వచ్చింది
మాట్లాన్నవ్వా
ఆ మాట్లాడుతున్నా ఆమెతో
ఆమెతో
ఆమెతోను ఒకటో రెండో మాట్లాడిన
మాట్లాడింది నీకు పడ్డాయా ఆ అదే
అయ్యో తమ్ముడు ఖాళీ గానే ఉన్నాడు కదా తమ్ముడికైనా యూజ్ అయితది అనేసి తమ్మునికి చెప్పినా
ఆ
తమ్ముడు చేస్తుండు
చేసిండా
ఆ నిన్న తమ్ముడుతోనే మాట్లాడిన ఇగ ఎట్లయినా వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు కదా ఏమైంది దనేసి అదే మాటలు ఎట్లైనా మాట్లాడాలి కదా అని ఇగ ఫోన్ చేసి మాట్లాడినా
ఎప్పుడొచ్చిల్లు హాస్పిటల్కి ఎప్పుడు పోయిల్లు రా
నిన్న ఈరోజు వచ్చిరటక్క పొద్దున్నే పొద్దున ఐదు గంటలకి మో స్టాట్ అయ్యారంట ట్రైన్ కి వచ్చిరంట
అవునా
ఊమ్
ఇప్పుడు తమ్ముడి దగ్గర ఏ ఫోన్ ఉన్నది మమ్మీ దగ్గర ఏ ఫోన్ ఉన్నది
మమ్మీ దగ్గర చిన్న ఫోన్ డబ్బా ఫోన్ మమ్మీ దగ్గర లేదనుకుంటా అమ్మమ్మ దగ్గర ఉన్నదనుకుంటా డాడీ దగ్గర ఫోన్ ఉన్నది గాని డాడీది ఏమైందంటే పొలం దగ్గర పోయినప్పుడు ఫోన్ వాటర్లో పడ్డదో మరి ఎక్కడ పడ్డదో తెల్వదు ఫోన్ డిస్ప్లే పోయింది సరిగ్గా వినిపిస్తలేదట డాడీ ఫోన్ కూడా
అయ్యో
ఇగ బాబాయ్ మంచి లేడు కొంచెం సీరియస్ ఉన్నాడు మర్చిపోతున్నాడట మనుషులని
మేము అప్పుడే బాబాయ్ అంతా ఎటో ఎటో మాట్లాడతాండు
ఊమ్
ఇప్పుడు ఇంకెట్లా మాట్లాడతాండో నువ్వు నిన్న పోయినవా రా మరి
న ఎప్పుడు లేసిన తెలుసా పన్నెడుంటలకి మలేష్న
మ్మ్
లాస్ట్ వీక్ పోయినా మళ్ళీ ఇప్పుడు కూడా రెస్ట్ లేకపోతే మళ్ళీ నేను పోయి చేసా అంత ఎనర్జీ లేదునాకియా మొత్తం మాడానే ఉండాలి కదా ఇక మళ్ళీ పొద్దులేసి మళ్ళీ ఇట్లక్ పోవాలే
ఉమ్
సైలెంట్ ఉంటా అనేసె ఉన్నా
ఇప్పుడు ఎవ్వరు మరి అక్కడి ఫోన్ చేయాలంటే మమ్మీ దగ్గర లేదు డాడీ దగ్గ దగ్గర లేదా
డాడీ దగ్గర ఉన్నది డాడీ డాడీ దానికి చేయ్ చేస్తే అవాల ఎవరికి మమ్ మమ్మీ కాదుకని అక్క ఫోన్ కి చెయ్
అక్క ఫోన్ కేసే మున్న లిఫ్ట్ చేసిండు నిన్న
ఉమ్
నిన్న మాట్లాడిండు నిన్న పొద్దున మాట్లాడినా
ఉమ్
అట్లనే ఉన్నాడక్క మాట్లాడతలేడు కొంచెం అనని అన్నాడు
ఆ అదే గుర్తు అక్క ఏమంటారు చంటి గాని ఫోన్ చేసినా ఫోన్ చేస్తే ఆ గుర్తుపడతలేడు అని అన్నాడు
ఆ మంచిగా మాట్లాడతండాటన మరి
అట్లనే ఇగ ఏం మాట్లాడుతున్నాడు ఏమో బాత్రూమ్ పోలే అంటే త్రీ డేస్ నుంచి
అ ఇవాళ మామయ్య పోతా అన్నాడు
కాలు చేతులు ఉబ్బిన అంట మా డాడీ మొన్న నుంచే ఏడుస్తాండు ఏమయితదో అని
ఆ
ఏ సొంత తమ్ముడు గ అక్క ఎంత ఉంటది ఇగ
ఈ ఉండదారా
ఉమ్
ఆహా మరి ఏమని చెప్పారట డాక్ క్టర్ వాళ్ళు
ఎండోస్కోప్ చేసిర్రు ఎండోస్కోప్ చేస్తే ఏమైంది లివర్ మొత్తం కరాబ్ అయినట్టే చు చె ప్తుతున్నా డళ్ళు ఇగ హాస్పిటల్ కొంచ కుంటున్నారంటే ఉన్న రోజు చూకుంటా ఉండండి అనేసి ఆ సింటమ్స్ అవన్నీ కవర్గానికె మొత్తం లివర్ మొత్తం సెట్టు గానికి కాదు ఆ
అంటే సిమ్టమ్స్ మొత్తం తగ్గడానిక
ఆ కొంచెం ఎక్కువ కాకుండా అంతే ఉండ నీకు తగ్గ నీకు అంతే తగ్గుతలేదు మొత్తం కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతున్నదంతా
అయ్యో బాగా అయింది కద రా
ఘోరంగా క్క అమ్మమ్మ మొన్న ఫోన్ చేసి ఆయనకి తెలవందా తెలిసిందే యే చె ఎవ్వరు చెప్పినా వెళ్ళ మందు కూడా కాదు తాగింది గుడంబ తాగు పాపడాలు తినుకుంటా వచ్చేదట అందరు పసుపు అవుతున్నవ్ ఎల్ల్లో అయితున్నావు సతీష్ అని అన్నా కూడా పట్టించుకోలే నే నాకేమైతది నాకేమైతది అని అన్నాడు మొత్తం కాల్ చేతులు అదే చతన కాకుండా అన్నమరగకు చెకుండా ఉన్నప్పుడు చెప్పిండు మనిషి అప్పటి వరకు ఏం చెప్పాలే అనేసి మా అమ్మమ్మ ఫోన్ చేసి నాక్ నాకు చెప్పింది
ఆ
ఉమ్
ఇగ తాగెటోళ్లు అంతే ఇగ మారారు
పోరాగాళ్ళను చూస్తే ఏ అన్నం ఉండదు అక్క హాస్పిటల్ అన్నం ఉండదు ఏం ఉండదు అన్నం కోసం అన్నం అం బయట పెడతారు కదా వాడ దానికోసం ఇస్తారు అన్నం లేక
బయట ఎక్కడ పెడతారా
ఐదు రూపాయల భోజనం ఇట్లా ఉంటని చూసినావు
ఆ ఆ
ఐదు రూపాయల భోజనం
ఆ ఎక్కడ నో అది ఎక్కడ నో
ఆ ఏడనో మరి ఇగ
ఉ రాధక్క వాళ్ళు పోయినరటన ఉన్నరటన
ఏమో రాధ అక్క వాళ్లు వచ్చిందో రాలేదు కూడా నాకు తెల్లదు
వాళ్ళతోనే పోయిండట మోన్నా
ఆ
ఉ రాదక్క వాళ్ళతోనే వచ్చిన నేను అని అన్నాడు
ఏ నాకి అర్ధాం కాలే అక్కడ వాళ్లకు పితృ దోషం కావచ్చ అక్క ఈగో లాస్ట్ ఇయరే మా ఎవరు మా మా అక్క చనిపోయిందా
దక్క
ముగ్గురు అన్నదమ్ముల ఇలు ముగ్గురా నలుగురు నలుగురు అన్నదమ్ముల ఇలు పెద్ద తాత వాళ్ళ కూతురు ఇప్పుడేచనిపోయింది
ఆహా ఈ సంజీవ బాబాయ్ వాళ్ళ
సంజయ్ బాబాయ్ వాళ్ళ చెల్లె చనిపోయింది లాస్ట్ ఇయర్ ఇప్పుడు మా బాబాయేమో చిన్నోడు
ఆ
పితృ దోషమేమో అని పిస్తది నాకు చూస్తానయితే టీవీ సౌండ్
ఏమో ఇగ
ఉ చ్ పొద్దున ఐదు గంటలకు అసలు ఎందుకు ఏమోన్న నైట్ తమ్ముడు అట్లు చెప్పుడుతోనే అదే ఆలోచించుకుంటా పడుకున్నా పొద్దున ఐదు గంటల కె మెలుకువ వచ్చింది ఐదు గంటల నుంచి నిద్ర పట్టలే నాకు ఆరు గంటల వరకు నిద్రనే పోలే నేను బర్రి బర్రి పడుకున్నా
అవునా
ఉ
ఇక అదే ఆలోచన మున్న నైట్ చెప్పిండు మామయ్య నైట్ అంతా అసలు నిద్ర పట్టి నట్టే అనిపయలేదు మొన్న నైట్ చెప్పిండు మామయ్య అసలు మాట్లాడతలేడట ఫోన్ చేసారు అక్క వాళ్ళు అని చెప్పి ఫోన్ చేసారు మొన్న నైట్ ఇక నైట్ అంతా నిద్ర లేదు అంటే ఏదో ఆలోచనగా అటే ఆలోచన పోయింది అటే ఉంటుంది ఆలోచన మొత్తం మొత్తం నైటు నిద్రలో కూడా అంత నిద్ర పట్టినట్టటు అనిపయలేదు ఏ ఏదో ఇగ
అసలు పోయి అన్న ఆలోచిస్తే మాబావ ఏయినా మా బావే మమ్మల్ని గుర్తుపట్టుకపోడంది ఈగ మా కోసమేముంది మనిషి ఎట్లా పడుకుందటే ఆలోచిస్తేనే కాళ్లు చేతులు అణుకుతున్నా తెలుసా నాకు
ఉ హు
ఎట్లా ఉండే అసలు మున్నా అగి అక్కలా అందరిలా ఉంద అసలు ఎంత బాధ ఉంటది ఎవరికైనా కూడా కన్న తండ్రిని అక్కడ చూస్తే ఎంత బాధ ఉంటది అక్క
ఏమైతుందో మరి లోపల ఎట్లయితదో
ఏమయ్యా డాక్టర్లు ఎప్పుడు అడిగినా లివర్ కరాబ్ అయింది అని చెప్తున్నారు తప్ప ఏం చెప్తలేరు వాళ్ళు ఏం అడిగినా ఏం చెప్లేరు ఏం లేదమ్మా వాళ్ళు ఎవరి ఖరాబ్ అయింది అంతే
నేను పోయిన రోజే అంతా కింది మని మాట్లాడతాండ అంతా మాట్లాడుత అంటే అప్పుడే బాబాయ్ మేము బయటకి వచ్చిన తర్వాత బాబాయ్ అంటాండు మా ఆయన కసలు బ్రెయిన్ అనేదిది ఏంటిది అది పని చేయట్లేదు ఆయనకి ఇప్పటికే అని అని అన్నాడు నార్మల్గా కూడా కిందకోం అంటే కొంచెం కొంచం డిఫరెంట్గా మాట్లాడతడు కదా వాళ్ళ బాబాయ్ సరే
ంది